ఆ మీ ఇది ఇప్ ఏం సినిమా
ఏం మూవి
పెద్ది మూవీ అని మొన్న రిలీజ్ అయింది కదా
ఆ ఇంకా చుడలేద మీరు
ఆహా చూడలేదన్మాట ఇక మా ఫ్రెండ్ చెప్తా ఒక పిల్లా
ఆ అవున ఆ అవును చూసా నేను కూడా బాగుంది చాలా బాగుంది అంటే దాంట్లో ఎక్కువ స్పోర్ట్స్ది ఉంది ది ఎక్కువ రామ్ చరణ్ ఎంత కష్టపడినార అది తెలుస్తది ఆ మూవీ చూసాక
అవునా ఊ
మళ్ళీ ఏదో ట్వంటీ నైన్ మూవీ బాగుంది అంటే అది చూ చూడాలి ఇంకా చూడలేదు
అవును అది ఈ మధ్య రీల్స్ లో ఎక్కువ ఫేమస్ అయితంది
ఓ నాకైతే ఇన్స్టాగ్రామ్ లో వస్తానే ఉంది అది చూడాలి ఒకసారి
అవునా ఊ బావు టుంది లా ఇపుడు
ఆ చూస్తాన్నారా అయితే పెద్ది మూవీ
పెద్ది మువినా చూస్తా
ఊ
ఉ కల్ ఆ ఇంకా ఏ మూవీస్ కొత్తగా వచ్చినయి ఇంకా ఇప్పుడు
ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడుయితే ఏదో మూవీ చూసనబ గుర్తుకు రావట్ లేదు నాకు
వాజా టు చూసార
ఆ వాజా టు చూసాను
ఉంద వాట్సప్ లో ఆ దాంతో నీకే కరెక్టర్ ఇష్టం
ఈ క్యారెక్టరా లాస్ట్ ఒకడు టెన్త్ క్లాస్ లో అందరు పా పాసయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పాసయి పోయింటారా ఒక ఒకడు ఫెయిల్ అయిపోయింటడు పాపము
ఊ
వాళ్ళందరూ పోయి అమెరికాకు అమెరికాకు ఏదది గుర్తుకు రావట్లే నాకి
యుఎస్ఏ అంటే అమెరికా
ఆ యూఎస్ఏ ఆ వెళ్ళిపోతారు వాళ్ళు వదిలేసి పాపమాడు బాధపడతాడు ఫస్ లో మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు అక్కడికి ఆ అక్కడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది వీడికి తెలిదు పాపం
అవును నిజం
అయినా వీడే మేలే లే పల్లెటూరులో అని చూసుకుంటా అక్కడ పోయి తిప్పలు పడే కన్నా
నిజం అస్సలు అక్కడైతే గిన అంటే పా అ చదువుకుంటు పార్టైన్ జా చేస్ కుంటూ ఉండచ్చేమో అనుకున్నం కాని ఎంత కష్టమో ఒక్కా ఆ అండేప్ ప్లాన్ లాకోకుండా వెళ్తే గినా అట్లే ఉందుమెమో అనిపిస్తాంటుంది
వా
అందే ముందుగానే అన్నీ ఆడంతా ఇట్లా పార్టైమ్ జాబ్ ఎట్ల దొరుకుతాయ అన్ని కనుక్కొని వెళ్తెనే మేలనిపిస్తుంది
అవును
లేదంటే పాపం వాళ్ళు క్వీ ఎంత కష్టమొ చూపిస్తారు తనుతో
ఆ అయినా ఈన్ ఎక్కడ చదువుకున్నామో అక్క ఆ ఆ స్టేట్ లోనే చదువుకుంటే మేలు మళ్ళీ పక్క స్టేట్ కి పొయ్యి ఇబ్బంది పడి పక్క దేశానికి పొయ్యి
నిజమస్సలు
కనుకోండి ఆ తిప్పలు పడ్డం కంటే మం చ్చిగ చదువుకొని ఇక్కడే జాబ్ జేస్కుంటూ మంచిగా లైఫ్ లీడ్ చేస్కుంటా ఉంటే బావుంటుంది
అవును నిజమే ఆ మీరన్నీ భలే మాట్లాడుతున్నారే
ఏం మాట్లాడుతున్నాను
అంటెఐ బాగా అన్నీ మోటివేషన్ ఇస్తున్నారు
ఆహా
ఊ వాజా టూ చలా బావుంటుంది కదా
అవును ఆ దాంట్లో బాగా కనపడుతుంది అంటే లైఫ్ అంటే ఎట్లా ఉంటాది ఏంటి అనేసి
ఆ దాంతో హర్షీ ది బ్వాంటది కదా
ఎవ్వరు
అదే హర్షీమ్
ఆ అవును వళ్ళీ దాంట్లో గంగా గంగా ఉంటుంది చూడు
గంగా నా
గంగా ఉంటుంది అని గంగా అనే క్యారెక్టర్ ఆ అమ్మాయ్ హరోయిన్
ఆ ఆమె పేరు గంగా నా దాంతో నేనంతగా
లాస్ట్ లో వాడు పోతాడు చూడు లాస్ట్ లో ఆ అమ్మాయికీ నాకత నాకేం ఇష్టం లేదు అది చెప్పేసి ఎళ్ళిపోతాడ్ జూడు
ఓ దంతో అమ్మె పేరు గంగానా అంటే నేను ఆమె ముస్లింఏమో అనుకొనింటి
ఫస్ట్లొ ముస్లిము వేరే ఆయమ్మా
ఆ
అయమ్మ హిందువే అనుకుంటా
అవునా
ఆమె పిటిసి అది ఇన్స్టాగ్రామ్ లో ఎంత బాగా వస్తుందో పిటిసార్ పిటి సార్ ఎంత నవ్వొస్తుందో
అవునా
ఆ మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు
ఉ
నవ్వొస్తుంది అట్లే
అవునా హు ఇంకా ఆమూవీలో వాళ్ళు ఇట్లా ఇక్కడ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు హషీర్ ఎంతో చక్కగా చేసిన పీకుర ఎత్తుకుపోక కుండ మళ్ళీ ఇస్తే గిన ఎంద మామూలుగా కామెడీ లాగా చూపిస్తారు కానీ నాకైతే చాన బాగ అనిపించింది
సేమ్ నాకు కూడ అంతే తను అది కాక ఎంతో కష్టపడి చేసి వాళ్ళ కోసం పంపిస్తుంటే వాళ్ళు బరువు అయింది అనేసి వెనక్కి ఇచ్చేసినారు
ఆ కానీ లాస్ట్ కి వాళ్ళే అక్కడ తినడానికి కూడ ఇబ్బంది పడతారు చూడు
అవును
నిజం నాకై అది సీన్ బలే బాధ అనిపిస్తుంది
కదా నా కూడ అంతే బాగుంటుందది
అవును బాద అనిపిస్తాది అషీరు విత్ లవ్ హషీర్ అని ఎంత బాగ రసింటడో
కదా
ఊ
మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఉండండి రా ఉండండి రా అని అంట ఉంటాడు అప్పుడు అప్పుడు కూడ చాలా బాధ అయితది
అవును హు మలి ఇంకొకడు దుబాయ్కి పోతాడు చూడు వాడైతే ఆ ఒక సీన్ బలే కామిడి అనిపిస్తుంది
ఏది
వాడు ఇది ఇట్ల మందు తాగు అని వాళ్ళంతా పెద్దోళ్ అందరు అంటంటే గిన
వానేే ఓన్ననే కొట్టేశాడు పాపం వాడు
వాడు తాగి నే మీరు అంకుల్ నేను నీకు బ్రోనా అని మా నాకేదో అది కామెడి అనిపించింది ఇంకోసారి మన జోలికి కూడా పోరు వాళ్ల్ల
కామెడి బాగుంది మూవీలో
అవును అది అసలు హైలెట్
ఆ
ఇంకా ఏద అంటే హైలైట్ దాంతో ఆ సినిమా హలిక్ పోతారు ఆడఅంతా ఇట్లా పోలీసు వాళ్ళు బలే తీడ్తారు
స్మింబా హల్ అప్పుడా మ్
మ్మ్ మళ్ళీ ఇంకా దాంతో ఆ
సినిమా హల్లో కావాల అనే వాళ్ళని గోడవపెట్టేసి తొందరగా పెళ్ళిపోవాల అనేసి
కదా
మళ్ళీ సినిమా హాల్లో వెళ్ళిపోయినాక పోలీసు వొళ్ళులను తిట్టుకు ఉంటాఆరు పాపం వాళ్ళు
మ్ బలే హైలైట్ అది ఏమ అంటే దాంతో అంతగా విలన్ సర్ చూపి యట్లే మ్ ఇంకా పోలీస్ అయితేత్ అంత్ ఇంద మంచోడు మ్మ్
పాపం ఎంతలా తిట్ తరో అయినా ఓచుకొని వెళ్ళిపోతాడు గాని లే వాళ్ళు ఎంతరా తిడ్ తారో థియేటర్ లోన వాళ్ళు
అవును అద అయితే అయిలెట్ అస్సలు ఆ మామూలుగా ఈ పోలీస్ ఉంటారు చూడు వాళ్ళు చిక్కిన అప్పుడు డ్రగ్స్
అవును అవును ఉ
ఆ
అప్పుడు వాళ్ళ తమ్ముడుది అయిన అప్పుడు కూడా వాళ్ళుఒప్పుకొని నేనేే చేశాన అని వెళ్ళిపోతాడు
ఆ అది మామూల్గా ఫస్ట్ లో ఒక పోలీస్ వస్తాడు చూడు మీ టింగ్ అన్నీ పె పడ్ తి ఆ యఅప్ప కూడా భలే మంచోడు కదా మ్ ఒకవేళ పోలీస్ గని ఆ చెడ్డోడ్ అయి తగిన పోలీసు వీళ్ళు జైల్లకి పోయే వాళ్ళేమో అనిపించింది నాకై అయితే
అవును ఇంక తనే అంత మోటివేషన్ ఇచ్చారు వాళ్ళకి ఇట్లా ఉండక అండి ఏమ్ చేస్తు ఉన్నారు మీరు ఈ ఏజ్ లో చేసే పనులు కావు అవి ఇవి అనే
ఆ నిజం అసలు అ దక్ష అమ్మేవాడు వెళ్ళే వాడు
కదా ఎందేందో మళ్ళీ హైడ్రోజెన్ ఎంతో అద్ త మఅంది
ఆ అస్సలు అది వాడు చెప్తాడు చూడు అది తీసుకొంటే మనం ఏమ్ చేసుకున్నామో మనకే తెలిదు
ఆ
బలే చేపేతున్నాడు అదే వాళ్ళ తమ్ముడికి చెప్పేట అప్పుడు చెప్తాడు కదా
అంటారు మ్ అంటారు సరే అయితే ఆ బాయ్
బాయ్